ఆ హలో మేడం చెప్పండి మేడం ఎలాంటి కూరగాయలు పెంపకం అంటే ఇస్టమండి మీకు
ఏంటంటే నార్మల్గా ఈజీగా ఉండే వాటిని ఇష్టపడతానండి
అంటే ఈజీగా ఏముంటాయంటే తీగలు బారేట్టి అంటారా మేడం
ఆ తీగాలు బారెటి అంటే మొత్తం ఓ ప్లేస్ అంతా మొత్తం ఆక్యుపై చేసుకుంటాయి కదా అలా కాకుండా కూర్చుంటాయి చూడు బెండకాయ ఆ హ ఆ అంత లైక్ టమాటా ఇలాంటివి అయితే గోంగూర ఆకుకూరలు ఇవి అయితే బాగుంటాయని నాకు అనిపిస్తుంది
ఏ విధంగా పెంచుతారండి గోంగూర బెండకాయ ఆకురలను మీరు
ఇది ఇప్పుడు నార్మల్ గా సీడ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి మార్కెట్ లో దొరుకుతాయి అవి నేను సేల్ చేస్తాను ఆ గింజలు అనేది పోసేస్తాను పోసిన తర్వాత ఇ దీన్ని గోంగూర వచ్చేసి మళ్ళీ కొన్ని త టమాటా వచ్చేసి ఒక దగ్గర పోసుకొని కొంచెం అయినాక తీసేసుకొని అక్కడొకటి అక్కడ ఒకటి పెంచుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు గోంగూర అయినది అనుకోండి బెండకాయనే అను కోండి అవి ఎక్కడైతే మొలిస్తే అక్కడనే ఉంచాల అన్నట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ టూ టూ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా పె పెట్టుకోవాలి గింజలు
కుక్కల బేడద కోతుల బేడద ఉంటదండి మీ కాడ
ఉంటది కాగానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలిగా
అవునండి
కొంచం అంటే జాగ్రత్త అంటే నార్మల్గా ఎలా ఉంటందంటే అవి వచ్చినప్పుడు నెట్ కట్టడం అలాంటివి చేసి ఎవరన్నా ఒక మనిషి అయితే ఉండాలి దానికోసం సపరేట్గా
ఆ డైలీ వాటర్ పోయ్యాలంటారు
ఆ ఇగ బాగు
ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూరగాయల కాస్ట్ కూడా ఎక్కు ఎక్కువ ఉంటది కాబట్టి మన ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాది అంటారు మేడం
ఆ అవును ఇంకొకటి ఏంటంటే ఇది ఆర్గ్ మంచిగా అంటే ఇక్కడైతే ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే ఆర్గానిక్ గా బాగుం టది అన్నట్టు మెడిసిన్ కావాలంటే ఏంముండవు కదా మందులు
అవునండి నేను కూడా చాలా పెంచుతూ ఉంటానండి మా ఇంటి క్కడ ప్లేస్ ఉండడం వల్ల సోరకాయ బీరకాయ గింజలును పెడతానండి అవి ఆల్రెడీ కాసినాయ్ కాయలు గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు మెడితే మొలకలు వస్తే వాటర్ ప్రాబ్లమ్ కూడా మాకు ఏమి ఉండదండి వాటిని రోజు పోస్తూ పందిరి లాగేస్తే ఆ పందిరికి పారుతదండి ఒక టూ త్రీ మంత్స్ లాలా అవి కాయలు అనేది కాస్తాయండి చిక్కుడు తీగ కూడా ఉందండి మా ఇంట్ల చిక్కుడుకాయ కూడా అలానే కాస్తదండి
హ
నార్మల్గా కొత్తిమీర పుదీనా పుదీనా చెట్టు కూడా ఒక అంటూ లాగా పెట్టినామంటే అదే స్ప్రెడ్ అయిపోతాదండి చాలా బాగుంట కాపోతే దానికి కొంచెం ఎండ్ అనేది మంచిగా తగిలాలి డైలీ వాటర్ పోయ్యాలండి తప్పకుండా కూరగాలనేది తొందరగా గ్రోత్ అనేది ఉంటాడండి ఏ కూరగా చెట్టు పెట్టినా ఎండ తగిలాలి ఫస్ట్ మొలకలు ఎత్త వరకు ఎండ తక్కువన్నా తర్వాత గట్టిగానే ఎండ తగలి అంతకు తగ్గట్టు వాటర్ కూడా పోయా తీయ్యాలండి బాగా ఈ బియ్యం కడిగిన వాటరు టీ పొడి ఇవన్నీ ఎగ్ పొట్టు పౌడర్ చేసి చెట్లకి ఎరువులలాగా యూజ్ చేయొచ్చండి మనం అరటి తొక్కలను పడేస్తూ ఉంటాం కదాని వాటిని ఇట్లా మిక్సీ బట్టి దాన్ని వాటర్ కలిపి లైక్ స ఉల్లిగడ్డ పొట్టు కూడా మనము అవసరం లేదని పడేస్తామని అది కూడా మంచిగా వాటర్ నానబెట్టినాక ఆ వాటర్ అనేది చెట్లకి పోసిన్లు అనుకో కూరగాయాలు గానీ పూల చెట్ల గాని మంచిగా తొందరగా ఎదుగుతాయండి బాగా కాస్తాయి బాగా పూస్తాయండి.
ఓకే కే ఐడియా బాగుందండి అది నేను ట్రై చేయలేది ట్రై చేస్తాను
మనం ఎగ్ పొట్టి కూడా ఇట్లా డైరెక్ట్ వేస్తాం కదాని అట్లా చేయకుంటే దాన్ని మిక్స్ీ బట్టి పౌడర్ లాగాేస్తే తిందరకి విటమిన్స్ అనే చెట్లకి చేరుతాయండి
ఓ ఓకే అ అదే రోజ ఫ్లవర్ కిరదు
రోజ్ ఫ్లవర్ కనే కదా మనం ఏచ ఎట్ల కన్నా వయొచ్చు అండి అట్లనే
ఆహా మీరు బాగుందండి ఇంట్లో ఇంకేన్నేం పెడతారు
మేము అలానే ఇస్తామండి
ఆహా
ఇంకా ఏం చేట్లే మేము ఇంకా నేను ఆలుగడ్డ చెట్లు కూడా మేస్తా వంకాయ చెట్లు కూడా అండి వంకాయలు కాస్తాం కదా అండి ఆ వంకా గింజలు నేను కూరగాయలా కా కాసినాక అందులో ఒక ముదిరింంది ఉంటది కదండి అ్గంజలానన్ని ఆరబెట్టి మ మట్టలో వేసి అట్లా తవ్వి అలా పెడతానండి అవి మొలకలు వస్తాయి కదా ఆ విధంగా కూడా బాగా ఆడాల ఆ సీడ్స్ అనేది బాగా ఎండలో ఆరబెట్టినాక విత్తనాళ్ళ టైపులు వేయ్యాలండి వంకాయలు వంకాయలు తందరిగాగల కాస్తాయంండి ఎందుకంటే వాటికి ఏం నాచురల్ గా తొందరగా గ్రోత్ ఉంటేది బాగాస్తాయండి వంకాయలు
అవునవును వంకాాల బ వస్తే నేను వంకాయ చెట్లు టమాటా చెట్లు పెట్టాను అలాగే టమాటాలు రన్ని ఇంగ్ లోనే ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి
ఆ ఈ విధంగా ప్రాసెస్ బాగుంటదండి గ్రోత్ బాగుంటదండి అంటే తక్కువ కాలంలో ఆర్గానిక్గా వితౌట్ కెమికల్స్ తోటి మంచిగా ఉంటుంది
హెల్త్ కూడా బాగుంటుంది కదా అందుకోసం సప్రింగ్ ఆనియన్స్ కూడాడ వెట్టాను అది కూడా బాగుంటది టేస్టీ బాగుంటది
వుస్త అనా చోడ ఇదనా నేను మొళక వచ్చందిానుక దాన్ని మట్టిలో పెడతానని మళ్ళక వస్తానడి
ఆ నేను అలా కాకుండా ఇప్పుడు ఈ మార్కెట్ నుంచి రెచ్చి పెడతాను ఇ పైన పైన ఏమంటారు ఆనియన్స్ కూడా కూడా చూస్తానండి ఇంట్లోనే అవియితే ఆన్నించి దస్తాయి బయట నుంచి వచ్చినాయి తెచ్చినాయి
ఆ గూడ అంతేనండి.
ఇక్కా నేను వచ్చేసి టమాటా వంకాయ స్ప్రింగ్ ఆనియను ఇవి ఆకుకూరలు మెంతికూర, పోటా కూర
మెంంతపూర అంటే మెంతులు వేస్తారాండి మీరు
ఆ మెంతులు ఉంటాయి కదా సీస్ మార్కెట్ లో దొరుకుతాయి తీసుకచ్చేస్తాం అనుకుంటే మెంంతలు ఉంటాయి చిన్న మెంత అనప్పు కూడా టేస్ట్ ఉంట చిన్న మంత వడుకోవచ్చు పెద్దగాక పెద్ద మంత వండుకోవచ్చు మొకలుగా ఉన్నప్పుడు కూడా వంట చేసుకోవచ్చు బాగుంటుది
మా మా ఇంటికాడ కూడా తోట కూరిషట్లు అవ్వే చిన్న తోట కూరు ఉంటారు కదా అన్ని వాటి సీడ్స్ అనేది పడి అదో ఇంటి నింటే స్ప్రెడ్ అయిపోయినాయండి ఆకూరలు మా ఇంట్లో బాగానే కాస్తాయండి బంగకిజనప కూడా గింజలు వస్తే అవిే బాగా స్ప్రెడ్ అవుతాయిడి ఆ చెట్టు కూడా చాలా పెద్దగా అవుతాయండి
హహా ఇది వచ్చేసి ఇంకా ధన్యాలు వేసాను కొత్తిమీర ఉ
ఆ అవునండి దాని ఆలస్ స్ తోటి ధన్యాలు ఇక్క నలిశెత్తే ఆవి ఇట్లా బిందె లెక్క అయితయి.
ఆ అవి కూడా టేస్టీగా ఉంటాయి. బయట దొరికే కొత్తి మీర కంటే ఇంట్లా దొరికి కొత్ మీరే చాలా టేస్టీగా ఉం అదే ఉహుం
ఇంకేముంటాది మేము క్యాప్సికం కూడా ఎస్తామండి క్యాప్సికం గింజలు కూడా ఎండబెట్టి అవి ఇంత కలిపి అల్లా ఏస్తారు కదండి.
ఆ ఓకే నాకు అది తెలియదండి నేను కాప్సికం తొ ఒకసారి ట్రై చేస్తాను లేండి.
పండువ పండువండిన క్యాప్సికం నుండి అలా అండ్ గింజలు తీసుకొని ఆరవేట్టాలండి అరవెట్టినంక ఆ నేనైతే కుండీలో పెట్టడండి నేళ్లలో మోలిస్తే మోలువవు కాని ఇక్కడన్న ఎన్విరాన్మెంట్ గాని నేను కుండిలో వేట్టినా కుండెలో వేడితే మ ఆ మొలకలు వచ్చినయండి.
ఇది గ్రీన్ క్యాప్సికమా రెడ్డా లేక్
గ్రీన్ గ్రే గ్రీన్ క్రాప్స్కం అండి.
ఓకే ఓకే అది నేను ట్రై చేయలే. ఈసారి ట్రై చేస్తానండి. ప్రాసెస్ మీరు చెప్పింది బాగ నచ్చింది. మ్ ఉమ్ ఇంక్ ఇంకా ఇంకేమున్నాయి మల్
కూడా మీరు కట్ జెషి పెట్టండి మొలకలు వస్తాయి. మొలకలు నుండి
ఓకే ఇంకొకటి ఓమా చెట్టు తెలుసా తమిఖు ఓమా ఓమ చే
ఆ విన్నాను గాని ఎప్పుడు వేట్టలేదండి. అది ఎలా చేస్ ఎలావేడుతారండి.
నేను ఒక కొమ్మ తీసుక్ తెచ్చి వేట్టాలండి ఎనుకుంటాదండి. జెస్ట్ కొమ్మ ఇక్కడ సిటీలా వేరే దగ్గర ఉంటే తెసు తీచ్చి వెట్టాను అదొచ్చేసి చెట్టు పేరు ఓమ గాని ఓమ వోస్తున్నాడు. ఓమ వోస్తే కాస చెట్టు కాదు అది స్ నిజ పేరు ఓమ చెట్టు అని అంటారు. స్మెల్ ఓమలాగానే ఉంటది. కర్రీలో ఏస్తే టమాటాలల్లా వేసుకని వండు చేయమంటే కోల్డ్ దగ్గు అయినప్పుడు ఆ ఓమాకు టమాటాలు ఏసుకోని వంట్ కొంచెం ఘాటుగా ఉంటది గాని టేస్టీగా ఉంటది అన్నట్టు హెల్త్ గూడా మంచిది అన్నట్టు అది కొంచెం మందంగా ఉంటాయి ఆకులు
ఆ చూసానండి.
ఆ ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత టమాటాలు వేసి వండినం అనుకో కర్రీ సూపర్ ఉంటంది హెల్త్ క హెల్త్ ఓ కర్రీ బాగుంటంది ఇంకా పిల్లలు ఇట్లా దగ్గు కోల్డ్ అయినప్పుడు ఓమ తినమంట తినరుగా ఇది తీసుకొచ్చి వేట్టాం అనుకోండి సేమ్ ఇమ్ ఘాట్ అదే ఎట్ల అయితే వస్తదో ఇది కూడా అట్లనే వస్తది.
ఓ మా ఇంటి కాడ కాకర చెట్టు కూడా ఉందండి కాకరకాయది కూడా ఎప్పుడు పుల్లగ్ త సీజన్ సీజన్ తోటి వస్తాయి లేకుండే ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అండి. అవే ఆసిడ్స్ అవేద్ అవే పడిపోయి అవే స్ప్రెడ్ అయి అవే కాస్త తగ్గేయండి దానికి పెద్దగా మనము సో వాటర్ అనేది రెగ్యులర్ పోషీనా పోయకపోయినా ఎప్పుడు సంవత్సరం పూత కాస్తూనే ఉంటాయండి. కాకరకాయలు
ఆ అది కూడా హెల్త్ కి మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది.
ఆ అవునండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు గుడా అండి ఉత్తగా కొమ్మ వేడితే సిక్స్ మంత్స్ లో మనకి కాయ అనేది ఒస్తదండి. దానీ గుడ ఏం ఔశరం లేదు. అవునండి దానిక్ ప్లేస్ గూడ తక్కువనే వాడత అండి వాటర్ గూడా డైలీ పోయిన అవసరం లేదండి టూ డేస్ త్రీ డేస్ ఒకసా వాటర్ పోషిణ జరిపోతదం అది ఒక్కొక్క అవి కాయ చాలా కెమికల్స్ అయి చాలా వాటర్ క్వాంటిటీ అనేది మంచిగుంటదండి లైక్ మనకి గ్రేప్స్ టైప్ లో ఉంటయండి చాలా బాగుంటాది అండి ఫుడ్ మా ఇంటి కాడ గుడా ఉన్నదండి మాది పింక్ కలర్ది డ్రాగన్ ఫ్రూట్
ఓకే ఓకే హ్మ్ చాలా బాగా నచ్చిందండి సరే ట్రై చేస్తాను నేను చెప్పింది మీరు ఫ్రై చేయండి మీరు చెప్పింది నేను చ్చ
ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక ఆరు నెలల్లనే ఎనుకోండి కాయగా వస్తందని ఎందుకంటే మా ఇ నాది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున నేను
ఓకే ఓకే నేను ట్రై చేస్తానండి చాలా నచ్చిందండి మీ దగ్గర కొన్ని విష్
మీ దగ్గర కుడా చాలా విషయాలు నేర్చుకున్నాను అండి పనులు పాటిస్తూ ఉంటానండి ఉంటాను మేడం మీ సమయం కేటాయించినందుకు ఓకే అండి
ఆ ఓకే అంటీ థ్యాంక్ యూ